హలో
హలో
హలో అండి హాయ్ అండి బావున్నారా అండి
బాన్నామండి మీరు బాన్నారా
ఆ బావున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు హలో
హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుంది ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తాంది
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే ఇంకా తిని కూర్చున్నానండి అలా
అవునా మరి అయితే ఏంటండి వీకెండ్ ప్లాన్స్
వీకెండ్ ప్లాన్స్ అంటే ఏం ఉంటాయండి ఫంక్షన్ ఉంది రిలేటివ్స్ది వెళ్ళాలనుకుంటున్నామండి
ఏం ఫంక్షన్ అండి
పెళ్ళి పెళ్ళి ఉందండి పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నాం
ఓహో పెళ్ళ నేను పెళ్ళికెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి
అంటే ఆ ఫీల్ బాగుంటది కదండి పెళ్ళిలో అంతా
అవునండి హల్దీ గానీ రిసెప్షను అన్ని సంగీతు బాగుంటాయండి
వీకెండ్ అని కాదు కాని టూ టు త్రీ డేస్ ముందుగానే వెళ్దామని అనుకుంటున్నామండి అంటే అన్ని బాగుంటాయి కదా సంగీత్ మెహందీ ఫంక్షను బ్యాంగిల్స్ ఫంక్షను
బావుంటాయి
చాలా బాగుంటదండి పెళ్ళిలో అంతా రిలేటివ్స్ అంతా చాలా మంది వచ్చింటారు
అంటే మన తెలుగు సంస్కృతిలో బావు టుందండి మెహందీ గాని
ఇప్పుడు ముస్లిమ్స్ ఉచ్ క్రిస్టియన్స్ పెళ్ళి కన్నా మన పెళ్ళి బాగుంటదండి హిందూస్ తి అంటే చానా నీట్ గా చేస్తారు ఓన్లీ నా వెజ్ మాత్ త్రమే పెడతారు
అవునండి బాగుంటుందండి అంటే మనం ఎట్లా చేసుకుంటామంటే ఫస్ట్ హల్దీ ఉంటుంది తర్వాత పెళ్లి మొత్తం అయిపోయినాక ఊర్లోకి తీసుకొస్తారు కదండి వాళ్ళని ఊర్లోకి పిలుచుకొస్తారు ఆ ఆ
ఊర్లోకి పిలుచుకోవచ్చి గుడి ఆ ఊరి ఆ అక్కడ ఉచ్ అది ఏమో బెడ్షీట్ మాదిరి కప్పి లోపల ఎవరు ఫస్ట్ లేస్తారు అని
ఆ ఆ ఆ
అదంతా చేస్తారు కదండి చాలా బావుంటది మరి పెళ్ళిలో ఆ మ్ మేం మా మామ వరుస అయితారు కదా వాళ్
అవును అవునండి
హలో ఆ చాలా బావుంటదండి ఆ చెప్పండి వినిపిస్తుంది
ఆ బావుటుందండి పెళ్ళి అం టే సందడి సందడిగా రిలేటివ్స్ అందరు వచ్చింటారు మన పిల్లలు గాని
ఫస్ట్ టైమ్ అందరికి జరుగుతుంది
అవునవునండి
మరి పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళుతారు కదండీ
ఉమ్
ఆ అప్పుడు అక్కడ పేర్లు అడుగుతారు కదా అక్కడ కామెడీ చేసుకొని చాలా బావుంటందండి ఆప్పుడైతే ఎంత బావుంటది సిగ్గుపడతా ఉంటారు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చెప్
అవునంటే
అంటే పెళ్లి అంటేనే ఒక మెమొరీ కదండి మరి ఎక్కడికి వెళ్ళనంక భోజనాలు పెడతారు వెరైటీ వెరైటీస్ చెప్పిస్తారూ యో ప్చ్ అంటే పెళ్ళిళ కూడా ఒక్కోరు ఒక్కో మాదిరి చేస్తారు కదండి
అవునండి అంటే ఇప్పుడు నార్మల్ గా మనము పెళ్లి భోజనాలు బయట్ తింటాము కానీ అక్కడ తిన్నంత ఫీల్ రాదండి
ఆ అవునండి అదేమో నిజమే బయట తినే దానికి పెళ్ళిలో తింటేనే పెళ్ళిభోజనం అంటారండి దాన్ని మరి ఇప్పుడు కొంతమంది చానా వెరైటీగా అరటి తోటల్లో
ఇప్పుడు అంటే ఏమంటా అండి ఇప్పుడు మొత్తం అటు సైడు అట్ అంటేఈ వెస్ట్ గోదావరి సైడ్ అండి గోదావరి సైడ్ అంతా ఇప్పుడు తోటలు ఎక్కు వ ఉంటాయి కదండి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తోటల మధ్యలో ఒక రెం ఒక కొన్ని టె అవీ చెట్లు ఎత్తేప్పిచ్చేసి
ఆ డెకరేషన్ చేసి
ఆ ఆ అ అక్కడే మొత్తం డెకరేషన్ చేపిచ్చి ఆ అక్కడ బావుంటుందండి
అవునండి అక్కడే అరటి తోటాలు అంతా డెకరేషన్ అంటే ఇంటి దగ్గరె మొత్తం అంటే వాళ్ళ కి కీ వాళ్ళకి ఎంతయితే ఎంత అక్కడే ఎంత గ్రాండ్ గా డెకరేషన్ చేసుకొని అక్కడే పెళ్ళి అక్కడే భోజనాలు రిసెప్షన్ గాని
బావుంటుందండి ఇంటి దగ్గర ముందు అయితే మా తాత మా పిన్ని వాళ్ళ పెళ్ళిల్లొ మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ పెళ్ళిలో ఊర్లో
ఓకే ఆ అవునండి అవునవును మా అమ్మ వాళ్ళ పెళ్ళి కూడా గుడిలోనేండి జరిగింది
తర్వాత కొద్ది మంది ఇంటి ముందర చేసుకుంటారండి పెళ్లి
అవునండి ఇప్పుడు మాసైడ్ ఎలా అంటే అండీ ఇంటి పెద్ద కూతురు ఉంటారు కదండి ఆ వాళ్ళ ఇంటి ఇంటి దగ్గరే చేయ్యాలని ఆచారం అండి ఇంటి దగ్గరే చేస్తారు అప్పు చాలా బాగుంటదండి అప్పుడు ఇంటి దగ్గరే మొత్తం ప్లేస్ చూసుకొని అక్కడ ఎంత డెకరేట్ స్ డెకరేషన్ చేసుకొని
మ్
అక్కడే పెళ్ళి చేసారు ఎందుకంటే ఇంటి ఫస్ట్ ఆడబిడ్డ అని చెప్పేసి ఇంటి దగ్గరే చేస్తారు సరే అండి బాగా అక్కడే భోజనాలు పెట్టిస్తారు అక్కడే అంతా
ఆ నాకు తెలీదు అండి ఇలాగ
ఆ మా సైడ్ అలా చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారండి పెళ్ళిలు హలో హలో హలో హలో హలో హలో మీరు కలలే అయితే యంగు అయితు